అ చెప్పు జాలపు చేసేసింది నాకు
ఏం తిన్నా అట్లా
ఆ సాయంత్రం నాకు నిన్న నైట్ నుంచే అక్కలుంది
ఉహు
విది మీందుగాాల తండే ఆడ అట్లే ఉంటిే ఐస్ క్రీమ్ అదే కదా పెడితే మీరు
పెట్టకపోతేనే మేలు రెండు ఎగ్జామ్లు రాస్తావు సెమ్ముకు సరేనా మార్నింగ్ పెట్టి ఆఫ్టర్నూన్ పెట్టి ముందు కొన్నిసారి కరోనా వచ్చినప్పుడు సీనియర్స్ అట్లే రాసిన్నారు
ఆ రెండ
రాస్తావా అవును సమ్మె రెండు ఎగ్జామ్లు అడుక కావాలంటే మన మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వాళ్ళు అట్లే రాసినరు ఆస్కో నాకన్నీ చెప్పింది ఇట్లుంటుంది లాక్డౌన్ పెడితే అని మా రూమ్ లో అప్పుడు సీనియర్ అక్కుండే అది తెలిదు నువవు ఇంట్లో ఉ ంటావుకదా నీక ఏం పని ఏం పీకే పని చదుకొం ను రాయాల అందుకే అవసరం లేదు లాక్డౌన్ అంతా మూసుకొని
బకుని రాజద పన్ని రోజులు ఇచ్చేస్త సంతోషంగా కొంటా
ఉ
కానీ మళ్ళీ మనకే లేట్ అయిపోతుంది కదా
హ అదేందో మనం చదువుకునేటప్పుడుే అన్నిీ వస్తాయి కరోనా వచ్చింది మళ్ళీ వార్ళ వచ్చినాయి
అ
మా దగ్గర నుంచి మాది సెకండ్ కరోనా బ్యచ్చు కదా కరోనా వచ్చి ఇప్పుడు ఏమంటే మాకు లీవులు కూడా ఇ వచ్చి సావరు వీళ్ళ అయితే ఆ కరోనా దెబ్బ ఏమో చాలుా మిా చిన్నట్ వ యేసయ్
ఇప్పుడు ఇరాన్ గెలిచిందా అమెరికా గెలిచిందా
ఆ రొండు కొట్టుకుంటా అంటే పదా చైనాకు పోతాందనేసి ఆయన వచ్చి నేను దిగుతాను ఇంకా జేసాన్ అని జపాన్ వోడు చైనా వోడు కిమ్ ఆయన ఏసినాడునుకో అనుబాంబు కనీసం చెట్టు కూడా మోల్చదు అక్కడ ఎక్కడ తినే దానికి తిండిగూడ ఉండదు వాళ్ళకి
పొగపోతాందన
మ్మ్ పోగబోయి వాళ్ళ అనారోగ్య పాలవుతున్నారంట ఎందుకో వాళ్ళకు కోపము వేస్తామని చెప్పన్నాడంట న్యూస్ లో వాడేస్తే ఇంగ్ ఎవరు వుండ్రు చచ్చిపోతారు అంద్రు అణుబాంబుల్
పాపం చిన్న పిల్లలంతా చనిపోతున్నారు
కదా స్కూల్లో ఒక స్కూల్లో ఏసారంట ఇరాన్లోనో ఎక్కడో వేస్తే ఎన్ని గుంతలు ఉన్నాయో తెలుసా టూ సెవెంటీ టూ సెవె న్త్రి గుంతలు ఉన్నాయి అంత మంది పిల్లలు చనిపోయారు అందరూ అమ్మాయిలే
కాల్ చేయమని చెప్తి కదా అదక్క నంబర్ అయితే
నాకింతవరకు అర్థం కాల ఆ వారు ఎందుకోసం స్టార్ట్ అయిందని
ఏమో బేల్ తో తెప్పియాలి చెప్తాలే కొద్దిసేపుకి ఫోన్ లో ఉన్నా ఫోన్ నీ దాంట్లో ఫోన్ చెయి రోజు పనుకున్నానని చెప్పి ఫోన్ కట్ చేసారు నాకప్పుడే ఇది అక్కర్లే నంబర్ నేన్ అప్పుడే చేయమని చెప్ప నువ్వే పట్టించుకోలా
ఏంది
వాటర్
ఏ మ్మ్ హ్మ్
యోజి వాటర్ తెచ్చిత్తావ క్యాన్ లో క్యామ్ తెచ్ ఇయాలి మ్మ్ సరే ఫోన్ చేయ్ మళ్ళీ హలో
మ్మ్ చెప్పు
టైమ్ అయితే చూస్తాండు మోనికా కట్ చేస్తా మళ్ళీ అంత్ అంత మాట్లాడినింకా డిస్కనెక్ట్ అయిపోతే వేస్ట్ అయిపోతుంది నేను మళ్ళీ చెప్తాలే
మ్మ్ హ్మ్
మళ్ళీ మౌనికా కూడా చేస్ లక్ష్మీకి అయిపోయినింకా మళ్ళీ మీ ఫ్రెండ్కి చేస్తా మోనికాకి ఓ ఓకేనా
ఓకే మ్మ్ ఇసుక వస్తుంది కదా చదివేటీ పెట్టున్నా బావుండేది
అదేనా చ్చింది సామి ఏనే చేయలాకున్నా నేను కూడా
ఉ హు
ఇప్పడులో అక్కడేదు అయిపోతనే ఉంది గంటకోసారి ఇటి ప్రతిదానికి పెట్టేదనికె సరిపోతాంది ఏం చేసినవుమ్మె అయిపోయింది ఎన్నవ క్వశ్చన్
పోన్ చూస్తాండా
పైక్ లేదా
ఆపే స ఎందో సగం సగం మూలొస్తుంది సగం సగం రాదు మళ్ళ నాకు అస్తా ఉ
మోకే మమ్మ
అప్పాల నీదెన్నే ఐపయినయే
నాదా రెండు
అది గాదు రాసేది
రాసేదా ఫస్ట్ యూనిట్ లో ఇంకా బొమ్మలు ఉన్నాయి ఫస్ట్యూనిట్ ఫస్ట్ అసైన్మెంట్ నేను సెకండ్ అసైన్మెట్ స్టార్ట్ చేయాలి
హు హు ఇంకా బొమ్మలు ఏసావా
నేను పెట్టింది ఇప్పుడే మీ ఇప్పుడే అయిందది నేను రాసుకుంటాన్నా నే అబ్బా మర్నింగ్ నేను గూడ ఆపింది అప్పుడయితే ఏమైంది అది పని చేయకున్న గూడా నీకు కరెంట్ పోతుందా యెంది నేనేమి తప్ప అని చెప్ అట్లా ఆపినవు కదా మళ్ళీ దానికి కూడా గొడవ పెట్టన్ల ఏంది అని చెప్తున్నా మాకే సరిపోతరు ఎట్లా వాళ్ళు అంతా రూమ్ లో అరై అది చూస్త అప్పులా చెప్తాంది ఆపింది మళ్ళీ అది కూడా చెప్పాలేందో మా కల్దతెలీదు అది నాక్ కొపీక లేక నేన్ చస్తూన వాళ్ళు పొద్దున లేట్ చేసారా ఇంకా నేను స్నానం చేసావన్నీ ఏడ గుర్తు పెట్టుకునేది ఆపేనా లేదా అని కొంచెం ముందుగా చేసుకుంటే నాకు గుర్తోస్తుంది చిరాకు తెప్పించకేసి వస్తారు అందరుూ కరెంటు ఎక్కువ వచ్చే వాళ్ళు అంటే వాళ్ళు ముగ్గురికి బెడ్రూమ్ లో సరిపోతుంది బెడ్రూమ్ లోనే పనుకునే వాళ్ళు వాళ్ళీ వాళ్ళుొచ్చి నాకు చెప్తారు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అని
ఎవుర
ఉ ఉందిలే ఆవిడ ఆ కింకా ఇంకా స రాయి మీస్సాం రేపు సబ్మిట్ చేద్దాము
ఆస్తం ఒక బొమ్మలు చూస్తేనే ఉండే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఎందుకో
ఆ ఫస్ట్ నీట్ల బొమ్మలన్నీ అట్లే ఉన్నాయి
రాసే దానికన్నా బొమ్మలకే ఎక్కువ సేప్ ప డుతుంది
విఎల్ఎస్ మేడం బా మాట్లాడిచ్చ కద మౌనికా
ఆ ఆమ్ బాగా మాట్లాడుతుంది కంఫర్ట్ గా ఉంటుంది ట్లాడడానికి గుడా
మొన్నింకా అవుక నేను మహేశ్వరి వాళ్ళతో పాటి కూర్చున్నానా
ఉ
బోర్డ్ మీద బొమ్మేసింది మహేశ్వరి కది కనిపిలా మ్యామ్ మ్యాడం దగ్గర ఏం మహేశ్వరి నీక్ కనిపిలేదా అంటే లేదు మ్యాం అంటే ఇద్ద ఈ పా పేపర్ చూసుకొని రాసుకో అని మహేశ్వరికి పేపర్ ఇచ్చిందా మేడం న ఎప్పుడైనా ఆట్ల పపరిచ్చార మే ఆ మ్యామ్ నాకు ఎప్పుడైనా అట్లా పేపర్ ఇచ్చారా మేడం అని నేను అడిగితే నువ్వు అడిగుతావ నిర్మలా ఫస్టూ నువ్ అడిగె గితే నేను ఏమన్నా ఈకుండా ఉంటానా నువ్వు ఏమన్నా అడుగు నిర్మల నేన్ నీకి ఇస్తా ఎంత మన క్లాస్ లో అంత ఏ మర్షినారో అబ్బుడైతే
ఉ ఇదేంది ఇన్ని గాసింది
సెమ్ కొగురు దొరుకుతున్నారు కదా మనతో మంచిగా మాట్లు చెప్పే మేడం వాళ్ళు
కదా ముందు సిఏఓ మేడం వాళ్ళు ఉన్నారు హరితా మేడం వునింది
వాళ్ళందరికంటే ఈ మేడం మనం వాళ్ళకి బిస్కెట్లేస్తాంటిమి ఈ మె డం నాకి ఎంత బాగొ నాకి ఎంత బాగా నచ్చేస్తుంది మేడం మాట్లాడుతా ఉంటే ఇంకా బాగా మాట్లాడిస్తా టై అయింది మౌనికా సరేనువ్ చెయా
సరే
మే
చెప్పుమే సరే కట్ చెయ్